హలో
బాగున్నావా?
ఉమ్ బాగున్నా, నువ్వ ఎలా ఉన్నావ్?
నేను బాగున్నాను, ఏం చేస్తున్నావ్
ఏం చేయలేదు ఊరికే మాట్లాడుతా ఉన్నాను ఫోన్
హ్మ్
నువ్వేం చేసున్నావ్
నేనే ఏం చేయాల తిని కూర్చుని ఉంటే
మీ ఇంటి దగ్గర ఎవరు పిల్లలు లేరా అంటే ఆడుకోవడానికి బోర్ కొడు తుంది కదా ఒక్కటే
ఆ ఉన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా వెళ్ళిపోయినారు సాయంత్రం వస్తారు
ఉమ్ ఇంకా వాళ్ళతో అన్నా నీకు పొద్దు పోతుంది కదా ఇంకా
ఉమ్ ఇంకా నిన్న నా ఫోన్ బ్యాటరీ కంప్లీట్ గా డిశ్చార్జ్ అయింది ఒక రోజు ఫోన్ లేకుండా ఉండాల్సి వచ్చింది నిన్న
అయ్యో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది కదా ఎలా మేనేజ్ చేసావ్ మరి
అదే నాకు షాక్ ఇచ్చింది ఫోన్ లేకుండా చాలా పనులు చేయలేకపోయానని రియలైజ్ అయ్యా
వావ్ నిజమేరా ఇప్పుడు మొబైల్ ఫోన్ మన లైఫ్ లో ఎసెన్షియల్ పార్ట్ అయిపో యింది
అ మరి మొబైల్ ఫోన్స్ మన లైఫ్ ని బెటర్ చేస్తున్నాయా లేదా వర్స్ చేస్తున్నాయా
చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నా ఒపీనియన్ లో రెండు ఉన్నాయి
అవునులే ఇంకా ఫస్ట్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం
ఆ ఓకే సరే
మొబైల్ ఫోన్స్ వల్ల కమ్యూనికేషన్ ఈజీ అయింది కదా
ఆ మనం ఎక్కడ ఉన్నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఇన్స్టాంట్ గా మాట్లాడవచ్చు ఎనీ టైమ్
అవును ఇంకా వీడియో కాల్స్ వల్ల డిస్టెన్స్ చాలా తగ్గింది కదా
అవును ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి
ఉ అవునవును మరి స్టూడెంట్స్ కి ఫోన్ ఎలా హెల్ప్ చేస్తు చేస్తున్నాయి
లెర్నింగ్కి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి
ఉమ్ ఒక ఎగ్జాంపుల్
ఆన్లైన్ కోర్సెస్ యూట్యూబ్ లెక్చరర్స్ ఈబుక్స్ ద్వారా చాలా నాలెడ్జ్ ని గెయిన్ చేసుకో కోవచ్చు
నేను కూడా ప్రోగ్రామింగ్ కాన్సెర్ట్ ఫోన్ లోనే చూశాను
అవునా అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కదరా
మరి ఎమర్జెన్సీ సిట్యూషన్స్ లో
మొబైల్ ఫోన్ లైవ్ లైఫ్ సేవర్ లాగా పనిచేస్తుంది ప్రజెంట్ టు
అవును కరెక్ట్ అంబులెన్స్ కి కాల్ చేయొచ్చు
హా అవును లొకేషన్ కూడా షేర్ చెయ్యొచ్చు
ఆ కరెక్టే ఇంకా బ్యాంకింగ్ కి కూడా ఫోన్ లోనే చూస్తున్నాం కదా
ఆ అవును యూపిఐ వచ్చిన తర్వాత క్యాష్ యూస్ చాలా తగ్గిపోయింది
అవును ఇంకా అద ఒక టెక్నాలజీ రెవల్యూషన్ అని అంటా నేనైతే
ఆ అవును ఎక్జాక్టలీ కరెక్ట్
మరి డిస్ డిసఅడ్వాంటేజెస్ ఏంటి అని అనుకుంటున్నావు
అది ఒక పెద్ద అడిక్షన్
అవునులే ఉ అదొక బిస్ బిగ్గెస్ట్ ప్రాబ్లంనే అనుకుంటున్నా నేను కూడా.
ఆ నేను కూడా అలానే, చాలా మంది ఫోన్ యూజ్ చేయడం కాదు ఫోన్ కి అడిక్ట్ అయిపోయారు. అ
హా హా అ నేను చాలా గమనించిన, నేను అలానే కొంతమంది మార్నింగ్ లేచిన. వెంటనే ఫోన్ చెక్ చేస్తారు దాంట్లో లిస్ట్ తీస్తే నెంబర్ వన్ నేను ఉంటా.
అవునా నైట్ పడుకునే ముందు కూడా ఫోన్ చూసే నిద్రపోతారు.
హా ఆ ఆ అవునవును అది స్లీప్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తుందంటావా?
అవు చానా ఎఫెక్ట్ చూయిస్తుంది రీసెర్చ్ ప్రకారం అది పెద్ద ఎఫెక్ట్ చూయిస్తుంది.
ఆ అవునా
ఉ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేయొచ్చు.
ఓహో మరి స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ మీద ఎఫెక్ట్టుంటుందా.
హ అది కూడా చాలా ఉందిరా
ఆహా ఒక నోటిఫికేషన్ వచ్చినా ఫోకస్ పోతుంది కదా మనకి?
అవును ఎగ్జాట్ ట్లీ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ చూద్దామ అని వెయిట్ చేస్తా ఉంటాం.
అనవును చాలా స్టూడెంట్స్ చదవడానికి కూర్చొని, రీల్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తుంటా. రు దాంట్లో నేను ఉన్నాలే
అవును, నేను కూడా అది కామన్ ప్రాబ్లం అందరికి స్టూడెంట్స్ కి.
మ్ అవును మరి సోషల్ మీడియా ఇంపాక్ట్ ఏంటి?
ఆ పాజిటివ్ గా, నెగిటివ్ గా రెండు ఉన్నాయి మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఉ. ఉంటుంది
అవునా అంటే పాజిటివ్ గా నువ్వేమనుకుంటున్నావ్
నేను ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా దొరుకుతుంది కాబట్టి ఇదొక పాజ్. టివ్ ఇంపాక్ట్
ఉహు మరి నెగిటివ్
కంపారిజన్స్
ఆహా ఎక్సప్లైన్ ఏమైనా చేయగలవా
హా చేస్తాను చాలా మంది సోషల్ మీడియాలో, వేరే వాళ్ళ సక్సెస్ చూసి. స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా
హొ అవును ఇదివన్ ఖచ్చితంగా ఇది ఒక మేజర్ పాయింట్ ఎందుకంటే? అందరు పర్ఫెక్ట్ లైఫ్ ని చూపిస్తారు కదా!
హా అవును కానీ రియాలిటీ డిఫరెంట్ గా ఉంటుంది కదా?
ఆ ఇది కూడా కరెక్టే మరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి?
ఐస్ స్ట్రెన్స్ అలా చానా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
వునును కరెక్ట్ ఇంకా నెక్ పెయిన్ కూడా ఉంటుంది.
ఆ అవును ఉంటుంది టెక్స్ట్ నెక్ అని కూడా అంటారు.
అంటే ఫిజికల్ యాక్టివిటి తగ్గిపోతుంది
హా అవును ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ లో.
మ్మ్ అలాగే చిన్నప్పుడు మనం బయట గేమ్స్ ఆడే వాళ్ళం.
ఆ అవన్నీ ఇప్పుడు ఫోన్స్ వచ్చాక తగ్గిపోయాయి, ఇప్పుడు చా. లా మంది మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు ఆ గేమ్స్ అంటేనే ఏమో తెలిదు ప్రజెంట్ పిల్లల్కి.
మ్మ్ కరెక్టే మరి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటి, నువ్వు ఏమని అనుకుంటున్నావు.
చిల్డ్రన్ స్క్రీన్ టైమ్ మానిటర్ చెయ్యాలి ఫోన్ యూసేజ్ తక్కువ చెయ్యాలి అని చె ప్తాను
ఉహ్మ్ కంప్లీట్‌గా ఫోన్ ఇవ్వకపోవడం సొల్యూషనే అంటావా
ఆ అల ఏం కాదు
ఎందుకు
టెక్నాలజీని అవైడ్ చెయ్యలేం కదా
ఉమ్మ్ మరి
ఉమ్మ్ బ్యాలెన్సుడ్‌గా యూస్ నేర్పించాలి అని చెప్తా
అవును అది మంచి పాయింటెలే
ఉమ్మ్ మరి సైబర్ సెక్యూరిటీ గురించి నువ్వేమనుకుంటున్నావ్
అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న జనరేషన్స్లో
అవునా ఎందుకూ
అంటె స్కామ్స్ ఇంక చాలా ఫేక్ లింక్స్ పెరిగిపోతున్నాయి కదా
హ అవును చాలా మంది అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడ మోసపోతున్నారు
ఉహ్మ్ అవును చాలా పాస్వర్డ్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా పెట్టాలి మనం
ఆ అవును ఓటీపి ఎవరికి చెప్పకూడదు
ఉమ్మ్ కరెక్టె
ఉమ్మ్ మరి ఏఐ ఫోన్స్‌తో ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నవు
నేనైతే స్మార్ట్ అసిస్టెంట్ ట్రాన్స్లేషన్ కెమెరా ఫీచర్స్ అని అనుకుంటున్న
ఆ అవున ఫ్యూచర్లో ఇంకా అడ్వాన్స్డ్‌గా ఏమైనా అవుతాయనుకుంటున్నావా
ఉమ్మ్ ఖచ్చితంగా మరి మొబైల్ ఫోన్స్ ఫ్యూచర్లొ ల్యాప్టాప్స్‌ని రీప్లేస్ చేస్తాయి
ఉమ్మ్ కొన్ని టాస్క్లో రీప్లేస్ చెయచ్చు అన్నీ ఏం కాదు కదా
ఉమ్మ్ కాని కంప్లీట్గా కాదు కదా
ఉమ్మ్ నా ఒపీనియన్లో కాదు
మరి మొబైల్ ఫోన్ లేకుండా ఒక వీక్ ఉండగలం ఉండగలగమా
ఇది చాలా ఇది చానా కష్టం
అవునవును కరెక్టే నువ్వు నీ ఒపీనియన్ ప్రకారం ఎందుకని అనుకుంటున్నావ్
ఉమ్మ్ కాల్స్ బ్యాంకింగ్ క్లాసెస్ మ్యాప్స్ అన్నీ ఫోన్లోనే కదా చూసేది
నిజమే
ఉమ్మ్ కానీ ఎంటర్టైన్మెంట్ కోసం యూస్ చేయడం కొంచెం రెడ్యూస్ చేయగలను
ఉమ్మ్ అది గుడ్ హ్యాబిట్
మరి నీ ఒపీనియన్ ఏమంటావ్
నేనైతే ఒక మొబైల్ ఫోన్ అనెది ఒక టూల్
ఉమ్మ్ అవునా ఎలాగా
అంటే ఒక నైఫ్ లాగా
నైఫ్లా మీనింగ్ ఏంటి నైఫ్ లాగా అంటే
కరెక్ట్‌గా యూజ్ చేస్తే యూస్ఫుల్ రాంగ్‌గా యూజ్ చేస్తే అంఫుల్ అని
అవునా ఎగ్జాక్ట్లీ ట్రు
ఉమ్ మరి ఫైనల్ గా మొబైల్ ఫోన్స్ మన లైఫ్ ని బెటర్ చేస్తున్నాయంటావా
రెస్పాన్సిబుల్గా యూస్ చేస్తే బెటర్ చేస్తాయి నెగిటివ్ గా యూస్ చేస్తే అలానె ఉంటుంది అది కూడా ఇంపాక్ట్
ఉమ్ ఎక్సెస్ గా యూస్ చేస్తే చాలా వరస్ట్ సిచ్యుయేషన్ అయిపోతుంది కదా
హా అవును పర్ఫెక్ట్ ఆన్సర్
ఈని ఈ డిస్కషన్ నుంచి చాలా మంచి లెసన్ నేర్చుకున్నాను
ఏంటి నేర్చుకున్నవ్ ఆ లెసెన్
అంటే ఈ ప్రాబ్లం మొబైల్ ఫోన్ లో లేదని
అవునా మరి ఎలానా ఎక్కడ ఉంది ప్రాబ్లం
మన యూసేజ్ లోనే ఉంటుంది అని
ఉమ్ ఎక్సలెంట్ కంక్లూజన్
టెక్నాలజీని కంట్రోల్ చెయ్యాలి
టెక్నాలజీ మనల్ని కంట్రోల్ చెయకూడదు మనమే టెక్నని కంట్రోల్ చెయ్యాలి అం టవా
అవునవును సూపర్ డైలాగా
థ్యాంక్స్ రా
అ సరే ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టి ఏదన్నా పని చేద్దాం
ఆ అవును ఏం పని చేద్దాం అది బెస్ట్ ఐడియ
ఉమ్ చెప్పు నువ్వే ఏం చేద్దాం మీకు కుకింగ్ వచ్చా
హా వచ్చు ఇంటి దగ్గర నేనే చేస్తాను కుకింగ్ నువ్వు
ఉ హు నాకు వచ్చు కుకింగ్ మరి అంతగా రాదు చేస్తా
ఊ ఇంకా ఇంట్లో ఏం ఏం పనులు చేస్తున్నావు ఇప్పుడు ఖళీనే కదా
కాలినె చేస్తవుంట మా అమ్మ అడిగినప్పుడంతా ఏం పనులంటే ఎం పొద్దున్నే చెత్తలు దూయడం సాయంత్రం అదే చెత్తలు దూసేసి ముగియడం ఇంగ అమ్మ అన్నము కూర చేస్తా అంటే వాటికి హెల్ప్ చేయడం
అవున మీకు పొలాలు ఏమైనా ఉంటే వెళ్తావా చేన్లకి
ఉహుమ్ నాకు లేవు మాకు ఆవులు ఉన్నాయి మా అమ్మ చూసుకుంటుంది తొమ్మిది కంతా చేసేసింది మా అమ్మ వెళ్తుంది ఆవుల కాడికి
అవునా వచ్చా నీకు పాలు పితకడం అయితే
నాకా ఆ న కు రాడుప్ప ఎందుకంటే చాలా చెయ్యి నొప్పి పెడతది మా అమ్మ బకెట్టు పిండేసరికి నేనోక్కటి ప ఒక గిన్నె పిండుత అన్నమాట అది చాలా కష్టపడి కష్టపడి పిండుత
అవునా అది ఏమి తన్నవా అంటే దగ్గరికి వెళ్తే
ఆహా మాయావులే కదా ఏమనవు అట్లేం భయం లేదు కాని మళ్ళ కాని చెయ్యే సహకరించదన్నమాట
అవునా ఐ వచ్ అనమాట
వచ్చు కానీ ఎక్కువ పిండలేను మా అమ్మ బకెట్ పిండక ఒక గిన్నె పిండుతా నేను
అవున్లె అలవాటు లేదు గదా వాళ్ళు పెద్దవారు కాబట్టి వచ్చేస్తుంది.
అవునవును నేనేం పోను మోస్ట్లీ ఇంక నేను ఇంట్లో మా నాన్న మా అన్న ఇద్దరు లేకపోతె అప్పుడు నేను వెళ్ళాలా అది కూడా ఒక ఆవే ఉంటే మా అమ్మే పిండుకొని వస్తుంది ఇంకా మూడు ఆవులు ఈన్నాయా ఈయనడమనే
ఆ అయితే మిగ్ జున్న గుడా వస్తుంటది గదా
అవునవునె నాకు చానా ఇష్టం రెండ్ రెండ్ ఆవులు ఈన్నాయి అవి రెండు ఈన్నప్పుడు కూడా నేను చేసుకొని తినింటి
అవునా
ఉమ్ నీకు ఇష్టమా జున్ను
ఆ ఇష్టం కానీ మాకు లేవు మా ఊర్ల ఎవ్వరికి
ఆ